హలో హలో ఆ వినిపిస్తుంది నాకు మీకి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
హ్మ్ ఏం చేత్తున్నారు
ఏం లేవు
మ్మ్ తిన్నారా అన్నం
ఆ
తిన్నారా అంటున్న
ఆ తిన్నం మీరు
తిన్నం
హలో దొండకాయ్ హలో
హలో వినిపిస్తుంది నాకి
హలో
హలో వినిపిస్తుంది నాకు మీకు వినిపియట్ల ఆ చెప్పండి చెప్పండి మ్మ్
ఏం చేసు
వర్షం బడింద మీ చోట
ఆ పడింది
మరరిల్
అవునా తిన్నారా మీరు
తిన్నా నిను
అవును
ఏం చేస్తారు మీరు డైలీ
ఏం లేదు డ్యూటీకి వెళ్ళి వస్తాం హలో హలో
హలో ఏం చేస్తారు డైలీ అంటున్నా
ఏం లేదు
అవున పిల్లల్ల పెళ్ళి అయింద్ అ
ఏడు
లేదా ఏం చేస్తారు మరి స్టడీనా
ఆ స్టడీ
ఉహు
మీరు నేను హైదరాబాద్ జరితర్బిట్టా
ఏం చదువుతున్నారు
ఇంటర్
ఇంటర్ ఆ
ఆ
వర్షం వస్తుందా అక్కడ.
ఆ వస్తుంది
ఉమ్మ్ మా ఆ నార్మల్గా పడిపోయింది అంతే ఏన్ రాట్లే ఇక్కడ
అవునా ఏం కర్రీ హలో హలో హలో చెప్పండి హలో ఆ చెప్పండి
మాట్లాడుట్లే మాట్లాడుతులాట్లే
మాట్లాడుతున్నాం సిగ్నల్ కట్ హలో
వి నంటున్నా
అ ఆ ఆ హలో